అయండి బాగున్నారా హలో విన్పడుతుందా
ఆ ఆ
ఏం చే ఆ బాగునండి మీరు బాగున్నారా
ఆ బాగాే ఉన్నాయండి
ఇంట్ ఇంట్లో అందరు బాగున్నారా
బాగున్నారంండి ఏం చేస్తారు
ఏముందండి ఏం లేదు ఇప్పుడే కూర అయిపోయింది
ఆ
ఖాళీగా కూర్చున్నాయిక
అవునా వంట అయిపోయిందా అండి అప్పుడే
ఆ అయిపోయిందండి అంటే మా ఆయన ఏడింటికే వెళ్తాడుడి డ్యూటీ క
ఉ బాస్వి అట్కొ పోతారా బాస్వి అట్కొ పోతార ఏం చేసిరండి కూరగాయలు
మెంతికూర వేసినాండి మెంతికూర
మెంతుకూర ఎట్ట చేస్తరండి నాకు తెల్వదు
మెంతికూర నార్మల్గా మెంతికూర టమాటా వేసినమండి పోపేసి టమాటా వేసి మెంతికూర వేసి కారం ఉప్పు జీలక జీలకర పొడి ధనియాల పొడి కొత్తిమీర వేసినాం కొంచెం
నాకు తెల్వదు మెంతుకూర నేను ఎక్కువ చెయ్యను ఈ పాలకూర గా తో గోంగూర పచ్చడి అయి చేస్తా
అవునా అంటే ఆకుకూరలు మంచియి కదండి ఇప్పుడు ఆకుకూరలు
కూర ఎక్కువ తినాలి తోటకోర తాలింపేస్తా రొట్టెకి జొన్న రోట్ట చేస్తా జొన్నాన్నం వండుత
ఆ
నెయ్యేసుకొని పప్పు పెట్టుకొని తింటాం జోన్నన్నంలో ఆ ఆ చేస్తామండి నాకు పాల మీద వెళ్తది మీగడ అదొక వారం రోజులు మిక్సికేసుకొని మిక్సికి వేసుకొని నెయ్యి చేసుకుంటా ఇంట్లోనే ఇంకా మా ఇంట్లో పప్పులోకి అయితది తాలింపులో పప్పులో వేస్తా పప్పన్నంలో ఉక్మకి అన్నిట్లా అదే వాడత ఎక్కువ నెయ్యే వాడత
అవునా కాదండి ఇప్పుడు మీరు పాలు పాలు అంటే అంటే పాల ప్యాకెట్ తీసుకొస్తారా లేకపోతే
పాలమీద మీగడ తోడేస్తగా పెరుగు అది పెరుగు పైది తీసి ఓ గిన్నెలో పెడతా త బాక్స్లో వారానికి ఐదు ఆరు రోజుల కోసారి చేసి ఆ మజ్జిగ పారబోస్త బావుంటేనో తాగుతం లేకుంటే చల్ల మిరపకాయలు చేస్తం ఆ మజ్జిగా తోటి పచ్చడికాయలు గీకి మూడు రోజులు నాణబెట్టి మూడు నాలు రో నానబెట్టి ఎండబేడత పైన చల్ల మిరపకాయలు అయితే అండి ఉప్పేసి నానబెడ్తా
అవునా ఈ ఏం చేస్తారండి మీ చిన్నప్పటి నుంచి అంటే ఏమేం చేసినారండి మీ చి న్నప్పుడు స్కూల్లో గిట్లా ఏమన్న చేసినారా అండి
ఇంకా ఇంకా ఏం ఇంగ అన్నీ నాకు కు వంటలు వస్తాయి కొన్ని కొన్ని వస్తాయి కొన్ని కొన్ని రావండి
అంటే స్కూల్లో స్కూల్లో ఏమైనా ఆటలు గిట్లా
చేది అప్పుడు చిన్న పిల్లలం అప్పుడు ఇంగ ఏముంది ఈ మధ్య అప్పుడు పెద్దగా పెళ్ళి అయ్యక ఆంటీ ఉందా మా పిల్లలకి అప్పుడప్పుడు ట్యూషన్ చెప్పు ఎది ఇంట్లో ట్యూషన్గా రాసుకునేది ఏ ఏదన్నా రాకుంటే నేను చెప్పేది మా ఆయన చెప్పేదండి మా ఆయన బాగా చెప్తాడు. నాకన్నా ఆయన ఎ వస్తయండి
ఆహా అంటే మీరు స్కూల్లో ఉన్న ఎప్పుడు ఆటలు గిట్లా ఏం ఆడుకోలేదా అండి
అడినమండి తొక్కుడు బిల్లా అని ఆ సంతలని రాళ్తోటి కంకర రాళ్ళతోటి నాలుగు రాళ్తో గవ్వలు తీసుకొని అష్టచెమ్మలు ఆడి పాం పెట్ట పాం బిల్లలు ఆడుకునేది
పాంబిల్లలు అంటే ఏంటండి నాకు
చిన్న చిన్నవి పా గుడిసెలాగా ఉసుకేలో గు గవ్వలు ఉంటాయి ఇవి ఇత్తవ అయి ఊదుకొని ఆడుకునేది బుగ్గలు తోటి ఆ చిన్న చిన్నవి గవ్వల్ దొరితాయి. ఉసికలల్ల ఆ తిన్నాం అయ్య అన్నీ చిన్నప్పుడు బాగే ఆడేది మీకు మస్త్ వుంది నీళ్ళు లేవని బంద్ అయింది.
ఆ అవునా
ఇంగ ఇంట్ల పా ఇంగ బ్యాం ఆటా అయ్యే ఆడుకుట్టాం టై పా కి
ఆా మీ అంటే మీ మమ్మీ మీ అమ్మ నాన్న ఏం చేసే వాళ్ళు
అప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు ఏంలే ఇంకా ఖాళీ ఉండేది ఇగ మా నాన్నగారు మా ఇంటికా గా వ్యాపారం చేసేది చిన్నప్పుడు ఇంకా ఎప్పుడూ ఇగ ఏం లేదు
అవునా అంటే మీకు పొలాలు లాంటివి ఏం
పొలాలు లేవ్వండి ఇగ ఎక్కువ ఇ తేడం వండుకొని తింటమే వచ్చే తె ఎత్చ్చపోతుంది తింటారు
ఉహూ
ఉంటది మా అన్నయ్య ఉంటది
అవునా
మ్ మ్ మ్ ా అండి ఏం చేస్తూర్రు ఆ అయిపోయింద తానలు టీ ఫిన్లు అన్ని అయిపోయినట్టేనా
ఆ ఆ ఆ ఆయిపోయిన
ఇప్పుడే మాది ఓ వంట చేయలేదండి చెయ్యాలి
అవునా ఏం వంట చేస్తున్నారండి మరి
టమాటా దోస్కాయ్ ఉన్నామని కూర
ఉహు
అన్నం చేచ్చినా అండి
అవునా అంటే పొద్దున ఇం ఇగ టిఫిన్ కి పప్పన్నమే తిన్నారా అండి
ఆ ఇంగ ఈయల పప్పన్నం చేయమన్నారు నిన్నను పూరి చే ఇగయల పప్పన్నం చేయంటే ఇంగా య చపాతి పూరి ఇంకా పిల్లలకో అయి మేము ఆ చపాతి
ఆహా అవునండి మీరు నార్మల్ గా షాంపూలే వాడతారా లేకపోతే కుంకుడుకాయ ఏమైనా వాడతారా జుట్టుకి
షాంపూలే కార్తిక షాంపూ డబ్బా తెచ్చుకు
అవునా అంటే చిన్నప్పుడు కూడా ఆ షాంపూ నుం
ఆ చిన్నప్పుడు సబ్బులు ఇప్పుడు షాంపూలు అే అప్పుడు ఐదుపాల్ సబ్బులని వచ్చేది ఇగ ఇ పెళ్ళాయినక షాంపూలు
ఆహా
ఉమ్ షాంపూ ప్యాకెట్లు డబ్బాలు అవి ఉంటా టాయి ఇంకా అయ్యే వాడతాం ఎక్కువ
ఆహ్ మేము కూడా షాంపూలే వాడేది
ఫస్ట్ లో కుంగుంకాయలు కొట్టేది ఇ ఇప్పుడు కుంకుకాయలాకా ఆ
కుంకుడుగాయ కొట్టి
మేము కొట్టేది ఇంక ఇప్పుడు కొట్టట్లేదు ఇ షాంపూలే దొరుకుతున్నాయి కార్తిక ఇంగా అదే మంచి జుట్టు పొడుగ్గా అయితది
ఆ కానీ ఇప్పుడు బాగా జుట్టు రాలిపోతుంది అండి చాలా మందికి
అబ్బు అదే వాటర్ బట్టి ఉంటాయి మంచినీళ్ళు పోసుకోవాలి ఉప్పు నీరు పోసుకుంటే జుట్టులేేష్ విరుగుతది
అదే అదే ఇగ చాలా అంటే నాదైతే ఘోరంగా ఉడిపోతుందండి జు ట అయితే
ఆ అవునా మంచినీరు పోసుకోని చూడండి రెండు రోజులు జుట్టుని పొడుగ్గా నీట్గా జిడ్డు ఉండదు ఉప్పునీళ్లు పొసే సుండ్రు అయిబడు తయండి మేము వాటర్ తాగనీళ్ళు వస్తే మాకు మాకు మోటర్ వేస్తే పైప్ కోసేపు పైప్ వేస్తా అన్నిట్లో అల్లనే పట్టు కొమబెట్టుకుంటాం మా ముగ్గురు మూడు నాలుగు బకెట్లు అవి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇంగ ఏమి బోస్గా పోసుకుంటాం ఆ ఇంకా అండి మీకు రావా సాగనీళ్లు
అంటే వస్తే గాని మేము ఎక్కువ పట్టుకోమండి మాకు తెల్వదు అంటే మేము
మాకు సాగనీళ్లు అలవాటు మాకు క్యాన్లల్లా తాగమండి నువ్వు ముక్కుడు అవన్నీ జలుబులు వేస్తాయి ఇంగ అన్ని
అంటే మీరు మినరల్ వాటర్ తాగరా అం
తగమండి గ్య అది పేగులకి ఖరాబ్ అయితాయంట అందుకే మేము సాగనీళ్ళే అవి లేకుంటే ఉప్పు నీళ్ళు మోటర్ కింద జలా పెట్టుకొని డైరెక్ట్ మోటర్ వెస్కొని పట్టుకుంటాం
అంటే మీకు భగీరథ వాటర్ వాతనాయండి భ
ఆ ఆ వస్తాయండి ఆ బగ్రా అంటే ఎయి ఓ సాగరే మాకెళ్ళి సాగర్కి వెళ్ళి వస్తాయి మోటార్లు వేస్తరు డైలీ వస్తాయి ఇరవై నాలుగు గంటలు వస్తాయి
అవునా
ఆరింటి కాంటే ఏడింటియకు వస్తాయ్ గం ట వస్తాయ్ ఓ ఎక్కువ ఎక్కువ ఆ ఆ నీళ్లు తాగుతే ఇంగ కడుపు ఏం గాదు మాకు క్యాన్లే పడవు ఇంకా వంటకైనా నాకు న చ్చవ్ మానీళ్ళే పోసుకుంటాం
ఆ అవును
మా నీళ్లు అన్నీ ఉడుకుతాయ్ పప్పడను అన్నీ ఉడుకుతాయ్ హ్మ్ ఏదైనా ఎసినా అన్నమైన తెల్లగఉంటది ఆ ఇంకా అండి
హలో
చెప్పండి మీరే
ఏదైనా గుడికి వెళ్తున్నారా అండి మరి అం
ఇ యాడ పొయ్యొచ్చినండి ఆంజనేయ స్వామి గుడికి అని పోయ్యొచ్చండి మా ఆయన నేను
కున్న నార్మల్ గా చాలా ఇప్పుడు తిరుపతి వేములవాడ అవి
అయ్ అయి పోలేదండి పోవారు సెలవులు మా అమ్మాయికి సెలవులు దొరకలేదండి దొరికాక పోతాం పండగ వెళ్ళాక కొంచం ఎండలు తగ్గుతాయి అప్పుడు పోతాం తిరుపతి పోవాల అనుకుంటున్నాం విజయవాడ అటు పోతాం అండి
ఆ విజయవాడ వెళ్ళినారా అండి విజయవాడ కనకదుర్గమ్మ
ఒక్కసారి వెళ్ళినండి మళ్ళీ పోలేదండి మళ్ళీ పోవాలి ఇంకా మాకు ఆరు గంటలు పయానం ఇంకా మేము పోవాలంటే రెండు రోజులు పడుతుది
అవును ట్రైన్కిెళ్తారా అండి బస్కిెళ్తారా
బోసు బాస్కయి బోసు తన్ అతే ఇం రెండు మూడు గంటలు నర పోతాం బస్ అయితే ఆరు గంటలన్నర ఆరు గంటలు పడుతుంది
అవునా అంటే ట్రైన్ ఎక్కువ ఎక్కుతారా అండి మీరు బస్సు ఎక్కు
ఆ రెండ ఎక్కుతావు బస్సు ఎక్కుతా ట్రన్ ఎక్కుతా తిరుపతి అయితే ట్రైన్ పోతాం బస్ క అయితే ఇంకా కో ఇట్ట పోయి బస్సు మారతాం రెండు బస్సులు మారాలి
ఆా
ఉ డైరెక్ట్ వడంటి ఉన్నదండి విజయవాడ నాలుగింటికి ఉంటది అరే మాకు నాలుగున్నరకి బంగాట పోతాం ఇంగా
నార్మల్ జనరల్ పోతారా రిజర్వేషన్ ఇట్ ఏమకి
అదే లే ఇం మామూలుగా పోతు టికెట్లు దొరుకుతాయి ఎప్పుడు అంటే అప్పుడు దొరుకుతాయి టైంకి చూసుకనే పోతూ ఉంటాయి ఆ సీట్లు సహత్ తిరుపతి అయితే బుక్ చేసుకుంటాం ఇంక మ తేవసపతి కాదు ఇ మామూలుగా దొట్టి
అమ్
ఇప్పుడంటే అప్పుడ దొతాయండి మాకు ఆన్లైన్ లో చూసుకుంటాం ఏడన్నా టికెట్లు సీట్లు దగా ేనే పక్కన ఎవరు ఒకళ్రు కూర్చోబెట్టుకుంటారు చిన్నపిిల్లలు ఉన్నారంటే కూర్చోగెట్టుకుంటారు వాళ్ళే లేసి కూర్చో ఆంటీ అంటారు
ఆ
ఆ ఇంకా అండి చెప్ప
సరే అండి మరి
ఆ సరే అండి మళ్యాస అండి
ఆ సరే అండి
ఆ